నావు ఖాళీగానే ఉన్నావ హలో ఏం చేస్తున్నావు కాలిగానే ఉన్నావా
ఏం చేస్తున్నావ్ నువ్వు
ఏ ఏం లేదు కాలీగానే ఉన్నా అంటే సమ్మర్ హాలిడేస్ కదా మా అమ్మమొల ఇంటికి పో ప్లాన్ చేసుకుంటన్న
అవునవును నువ్వు ఇప్పటికీ కూడా వేసవిసెలవులో మీ అమ్మమ్మగారి ఇంటికి వెళ్తున్నావా
అంటే అప్పుడప్పుడు ఈ ఈ మధ్య ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి వెళ్దామని అనుకుంటున్నా
అవున అంటే నేనైతే చిన్నప్పుడు వెళ్లేదాన్న ఇప్పుడు వెళ్ళడం మానేసనిగా
ఆ నేను కూడా మానేసి చాలా సంవ అవుతుంది కాని ఇప్పుడు ఎందుకు అలా వెళ్లేేసి చూ చూడాల అనిపిస్తుంది ఆ చిన్న నాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు తెచ్చు
వెళ్తే మంచిదే కదా వెళ్ళాలి మర వస్తాను ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం ఎన్ని రోజుల తర్వాత
నీ ఇష్టం నువ్వు ఎప్పుడుగా వెళ్దామంటే అప్ ఏప్పుడు వెళ్ళం చెప్పు నువ్వే సరే మరీ అన్ని రెడీ పెట్టుకో నువ్వు నేను కూడా అన్ని చేసుకుంటా ఇంకా వారం ఉంది కదా
అంటే ఒక పది రోజులకు సరిపోయే బట్టలు సరుదుకోమంటావా
మరి అన్ని రోజులు ఎందుకు లే కొన్ని రోజులే ఉందం ఓ
అంటే అక్కడ నుండి మళ్ళీ మా మామయ్య వాళ్ళ ఇంటికీ కూడా దగ్గరగా ఉంటుంది కదా అక్కడ ఒక నాలుగు రోజులు ఉందాం
ఆ అలా అయితే సాధురుకో మరి పది రోలా అలా కయ్యేలాగ
మళ్ళా మీ చుట్టాలు కూడా ఎవరో అక్కడే ఉంటారు కదా
ఆ ఉంటరూ అంటే మీ మామయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు ఏమన్నా ఫంక్షన్ అట్లా ఏమన్నా ఉందా
ఆడాధంకాలే
ఫంక్షన్ ఏమైనా ఉందా మీ మామయ్య వాళ్ళ ఇంటికి ఎందుకని
ఫంక్షన్ అంటే వాళ్ళ కూతురు వాల్ల పాపది అన్నప్రాసనం చేద్దాంమని అనుకు కుంటున్నారు ఆ అంటే అన్నప్రసనం అనేది నేను అసలు ఎప్పుడు చూడలేదు మరి ఉండి చూసోద్దాం అని అనిపిస్తుంది మీరేమంటారు చెప్పండి
ఆ వెళ్ళాదాం నేను కూడా ఎప్పుడు చూడలేదు అన్నప్రసన్నా చిన్న పిల్లలకి చేస్తా లేదా ఎప్పుడు చూడలేదు భలే ఉంటుందంట
హలో
హలో
అర్థం కాలేదండి ఏమో అన్నారు ఇందాక
అదే అండి నేను కూడా ఎప్పుడు చూడలేదు చూద్దాం వెళ్దాము అని అంటున్నా
వెళ్దాం అలాగే మళ్ళీ ఏంటంటే ఇలా ఏమేమి వస్తువులు పెడతారు అది అన్నప్రసన్న రోజు చేస్తారు అండి ఇలా కొన్ని అసలు పెట్టే ఏదన్న పట్టుకోవాలి అంటే అసలు
ఐడియా లేదు గానీ రీసెంట్ గా మా ఇంటికి పని వాళ్ళకి చేశారు అదే రోజు చేశారంట అన్ని బట్టి బట్టి ఏది పట్టుకుంటారా అని చూసారంట
అంటే మీరు లేరా ఉన్నప్పుడు
ఆ నేను అప్పుడు లేనండి ఇక్కడ మా అమ్మ చెప్పింది
హ అంటే నాదే ఎప్పుడు నేను కూడా చూడలేదు సో చూద్దామని అనిపిస్తుంది అంటే మీరు కూడా చూడలేదా ఇప్పుడుకి ఇద్దరం కలిసి వెళదాం
ఆ వెళ్ళాము అంటే ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మీ మామయ్య వాళ్ళింటికి వెళ్ళామండి
ఆ మంచి ఆలోచన అయితే మనం ఒక పది పదిహేను రోజుల తర్వాత తిరిగి అస్
ఆ ఇక అంతే కదండి ఒక ఒక నాలుగు రోజులు మా నాన్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం కదా అలా ఒక పది రోజులు ఉందాం
ఆ మరి ఇప్పుడు మీ మామయ్య వాళ్ళ ఇంటి కాడ బాగా మంది పిల్లలు ఉంటారా
మా మామయ్య వాళ్ళ ఇంటికాడ అంటే ఒక ఇద్దరు ఉంటారండి మరీ ఎక్కువ మంది ఏమి ఉండరు మీ మామయ్య వాళ్ళ లి ఇంట్లో ఆ చిన్న పాప ఒకతేనా అండి
నానిష్
ఉ మరి దారిలో తినడానికి ఏమన్నా కొడుక్కుందామా లేదా ఇంట్లోనే చేసుకోని వెళ్దామ్
ఆ అంటే మీ అమ్మమ్మల వారికి ఇంటికి వెళ్ళే దారిలో అక్కడ మిరపకాయ బజ్జి లు అమ్మతారు నాకు అవంటే చాలా ఇష్టం
ఆ నీకు ఇంకా గుర్తుందా అవి బాగుంటాయి కొనుకుందాం
ఉన్నది నాకు ఆ రోజు బాగా నచ్చింది అందుకే మర్చి
అవునా సరే కొనుకుందాం అన్ని బయట ఖర్చులే ఎందుకులే అ ఒక్కటి కొనుక్కుందాం మిగతావన్నీ మన ఇంట్లోనే చేసుకుని వెళ్దాము
అంటే ఎప్పుడు బయటకి వెళ్ళాం కదా ఇలాగో ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వస్ అసలే తింటాం బయటికి వెళ్ళినప్పుడైనా అవి తిందామ్ అని అంతే
ఆ అది కూడా కరెక్ట్ సరే లే ఇగా మరి అన్ని బయట నే తిన్నాం కానీ ఖర్చు అవన్నిటికి డబ్బులు మనకి
డబ్బులు ఉంటే ఉన్నాయి నా దగ్గర ఒక యాభై రూపాయలు ఉన్నాయి అనుకుంటా నీ దగ్గర లేవ ఉన్నాను
ఇక్కడ కూడా ఒక వంద రూపాయలు ఉన్నాయి అనుకుంటా
ఊ మొత్తం కలిపి నూట యాభై రూపు పలు అయితున్నాయి బస్సు మనకి వేరే ఖర్చులు ఏమి ఉండవు కాబట్ టి మనం బజ్జీలు కోనుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే
ఆ నాకు కూడా అదే అనిపిస్తుంది సరే ఇక బయటనే తిందాం లేండి మనం
ఆహా కావాలంటే ఇంటి నుండి నీళ్ళ బాటిల్ ఒకటి తెచ్చుకుందాం బజ్జీలు బయట ఇయ్ కోను కున్నా మిరపకాయలు ఎట్లా ఆల్లే ఇస్తారు కాబట్టి అవి ఏం కొనుకోవాల్సిన అవసరం లేదు
ఆ మిరపకాయ బజ్జి అండి మిరపకాయ ఆళ్ళే ఇస్తారు కదండి మనం ఎందుకు ల్లోలి పెట్ చెప్పట్ ఎంటన్ ఆ అదే అండి అని ఇర్ నవ్వుతూ మాట్లాడుతున్నా నేను కూడా ఉ ఎండకాలంలో నాకు తెలుసు అయితే ఉండవు అంటే ఎవరైనా తోటేస్తే ఉంటాయి ఏమో కాని మన ఊర్లో అయితే ఉండవన్నీ అవన్నీ చలికాలంలో ఉంటాయి కదా
నేను అదే ఆలోచించాను పిల్లలు చడువుతుంటేయి ఇది ఎండాకాలం కదా ఇప్పుడు ఎలా ఉంటాయి అనెను
ఆ అవునండి ఉండవు ఈ వాళ్ళకి లేవని చెప్తే అయిపో
అదే అయితే అడిగాను నేను మరి ఇప్పుడు ఎందుకు మీరు బంతపూలు అడు తున్నారు అని అడిగాను
ఆహా ఏం చెప్పారండి మరి వాళ్ళు అంటే ఇది ఏమండే పని ఉంది అంటున్న
అంటే వాళ్ళ అక్క వాళ్ళ పే బా పాపకి ఐదో నెల అంటా ఈ మధ్య అందరు ఇలా డెకరేషన్ చేసి పెడుతున్నారు కదా అలా చేయడం కోసం అడిగారంట
ఆహా అవునా ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది కదండి డెకరేషన్ చేసి ఫోటోలు దిప్పటం
హూ అంటే ఇప్పుడు మనప్పుడు ఫోన్లు లేవు కదండి మనకు ఎలాగో మన జ్ఞాపకాలు ఏం గుర్తు లేకుండా అయిపోయాయి ఎట్లీస్ట్ నెక్స్ట్ పిల్లల కైన అన్ని ఉండాలని
నిజమేనండి అలా చేస్త అ వాళ్ళు పెద్ద అయ్యాక చూపించచ్చు ఈ టై లో నువ్వు ఇలా ఉన్నావంటూ చూపిస్తే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు
ఉమ్ ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు ఒకరికి చేసి ఒకరికియిపోతే వాళ్ళు పెద్ద అయ్యాక అయ్యో వాళ్ళకి చేశారు మమ్మీ మీరు నాకెందుకు చేయలేదు అని అడుగుతారు కాబట్టి దానికోసంమైనా చేయాల్సి
నిజమేనండి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అలా కనిసినప్పుడు అదిే నాకు ఇలా చేసారు అలా చేసారా అని చెప్తే వీళ్ళు నాకు చేయాలే అని బాధపడతారు కదా
వళ్ల బాధ పడేలా మనం ఒక ఐదు నిమిషాల సమయం కేటాయిస్తే అయిపోయితది కదా చేస్తున్నారు పిల్ల తల్లిదండ్రులు కూడా
అంతే అండి వాళ్ళని బాధ పెట్టుడు ఎందుకని వీళ్ళు కూడా చేసేస్తారు అంతే మా ఇంట్లో కూడా చేసింది మా అక్క
ఉమ్ అది కూడా మంచి విషయం కదా మీరేమంటారు మా దాని గురించి మంచి విషయం అనిపిస్తుందా మీకు ఏదా దా అనిపిస్తోది నాకు
ఆ లేదుండి అంటే వాళ్ళకైతే గుర్తుగా ఉంటాయి కదండి అవన్నీ
మీ దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తుందని అంటే ఎమైనా డోర్ పెట్టుకని మాట్లాడుత తే
ఆ అద మా ఊర్లో సర్కస్ చేస్తున్నాారంండి ఈ రోజు దాని దే సౌండ్ ఎక్కువ అవుతుంది వెళ్ళాలి ఇగ ఇప్పుడు కాసేపు అయితే
మొత్తం పాటలు వినిపిస్తున్నాయిండి డోర్ పెట్టుకొని మాట్లాడండి
డోర్ ఎయ్యావ్ ఒక్కరి యండి
అ
ఇప్పుడు ఓకేనా అండి
కొంచెం బాగానే ఉందాండి
ఇంకేనాండి మరి మీ ఊర్లో ఈ సర్కస్ ఎప్పుడున్నా చేసారా అని మీరు చూసారు
మా ఊర్లో సర్ప్రైజ్ అంటే చేశారండి ఇంతకు ముందు వాళ్ళ నాకు తెలిసి ప్రతి సంవత్సరం వస్తారండి సారు
ఆ మా ఊరికైతే వస్తారండి ప్రతి
మ్మ్ వాళ్ళ కి డబ్బులు ఇస్త్ ఇస్తారా అండి అంటే ఇట్లా ఊళ్ళ అందరు కలిసి ఇంత డబ్బులునే ఏమన్న ఇస్తారా
అంతా నాకేం ఉండదు కాని నార్మల్ గా ఎవరైనా ఇవ్వాల కుంటే ఇస్తారు వాళ్ళకి
అంతేన మరి ఎవరు ఇవ్వకపోతే వాళ్ళకి ఇప్పుడు ఒక్క రూపాయి కూడా రాదా అండి అంత కష్టపడిన తర్వాత
అంటే ఇక ఊర్లో పెద్దవాళ్ళు అంటారు కదండి వాళ్ళు ఏమన్ననా ఇస్తారు కావచ్చు నాకు అంతగా తెలియదు దాని గురించి చేసిన దానికి ఎంతో కొంత ఇస్తారు కదాండి
మ్మ్ మీరు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చారా మరి అంటే మీ దగ్గర డబ్బులు ఉండవు కదా
నిను ఏమ్ ఇవ్వలేదండి మా అమ్మ ఇస్తారు అంతే నేను ఎందుకు ఇస్తాను
అవునా మంచి విషయామే లేండి అంటే మనం చూసి ఆనందించ మనం ఇంట్లొ నుంచి ఒకరు మంచి విషయమే కదా
దేం మరి వాళ్ళు అంత కష్టపడి ఫలితాం
మరి ఇప్పుడు ఈ చిన్న పిల్లలకి అన్నప్రసన్నం అనేది ఎన్ని రోజులకీ చెస్తారు అండి
మా అక్క వాళ్ళకైతే వాళ్ళ కొడుక్కి ఆరు నెలలు పడ్డాంక చేసారండి ఆరు నెల్లు అయితే ఆరు నెలలకి చెస్తారు అదే
నీ కోసం అని అడుగుతున్న
ఆ అదే రోజు ఉంటదంట అంటే ఖచ్చితంగా అప్పుడే చేయాలని అట్లా అంటార అంట
మ్మ్ అదే అండి కనుక్కుంటున్నాను అందుకోసమే
ఏంటండి ఏమో అన్నారు ఇందాక
అదే నాకు తెలీయదుని మిమ్మల్ని అడుగుతున్నాను అంతే
అవును అదే నాకు కూడా తెల్లియదు కాని వాళ్ళ బాబుకు చేస్తే చూసాను
మ్మ్ సరే అండి మరి ఉంటా